ఏం చేస్తున్నారండి
ఏం
ఏ మంత ఆ ఏం చేసునారు తిన్నారా అండి ఇప్పుడే ఆకలి అయితుంది అనుకుంటన ఇప్పుడే ఆకలి అయి తదనుకుంటున్న ఆ ఇప్పుడే ఆకలి అవుతుంది అనుకుంటున్నా అంతలోనే మా పక్కనన్న వాళ్ళు పులిహోర తీసుకొని వచ్చారు తినడానికి
ఆహా
ఉం ఫులిహార చేస్తారా అండి మీరు దేంట్లో చేస్తారు దేంతో చేస్తారండి మీరు పులిహారా దేం దేని తోటి చేస్తారు మీరు పులిహోర నిమ్మకాయ తోటి చేస్తారా లేకుంటే అ అ ఓహ చింత పండుతోటి చేయరా అండి మీరు పులిహోర
ఇ ఇది లేకపోతే దాంతో చేస్తాం నిమ్మకాయలు అవేమి లేకపోతే
చింతపడుతో చేస్తానండి ల్ నేను కూడా రెండు రకాలుగా చేస్తామండి చింతపండు తోటి చేస్తమే నిమ్మకాయ తోడి చేస్త ము పని ఎక్కువ ఆ నే చింతపండుతో చేస్తా మ ఎందుకంటే నిమ్మకాయలు ఇక్కడ దొరకవండి ఎక్కవ ఒక నిమ్మ పది రూపాయలు మేము ఉండే దగ్గర చేయడం కట్టే ఒంట్లో ఉండదు చిత్తప్పత టీ వేస్తా అయిపోతుంది అన్నట్టు చేసేస్తా
ఆ ఎందుకు అట్ సైడ్ ఎక్కువ ఉంటాయింది రేట్లు అవి
ఆ మేము కొంచెం పండి ఒక నిమ్మకాయ పది రూపాలు అన్నాడు ఆ వినిపిస్తలేదు హలో హలో
అ చెప్పండి
హలో విన్ ఆ మాది మేము కొంచము పట్టణంలో ఉంటాము ఇడా నిమ్మకాయలు చాలా ధర ఉంటాయి ఇక్కడ అని చెప్తున్నా
బ
అ
మరి ఇప్పుడు మీరు నిమ్మ అదే ఎండాకాలంలో
అ ఎందుకో దొరుకుతయి కదా
మా మామ్ కడ సబ్జా తీసుకున్నది ఆ
నేను రోజు తాగమండి అలా తాగానుకుంటే బయట జ్యూస్ పాయింట్ పెడతారు కదా ఆక్కడకి వెలి తగుతం ఆ ఉమ్ బాగా అ అ మీరు చేసుకుంటారా అండి చింతగింజల తోటి
ఆ చూసుకుంటామండి
ఏ అండి అది ఆ సబ్జ గింజలు తిన్
హలో
ఉహూమ్మ్ సబ్జా గింజలతోటి వేడి త క్కువైతాదని చాలా మంది సబ్జాగింజల తోటి వేడి తక్కువై తదని చాలా మంది అలా తాగుతారు కదండి ర ప ఉమ్మ్ నేను నేను ఎప్పుడు తాగలేదండి కానీ మా ఆడబిడ్డకు పిల్ల లవుతలేరు అని
ఉమ్మ్
మా అడబిడ్డ పిల్లలు అయితలేరనీ ఆమె రోజు తాగుతది వేడి ఉంటే కొంతమంది పిల్లలు కారని అంటారు కదండీ అలా రోజు తాగుతాది తను మీకు నచ్చిన ఫ్రూట్ ఏంటిదండి పండ్లు ఏంటి మీకు నచ్చిన
మ్యాంగో అంటే ఇష్టమండి మ్యాంగో
ఇప్పుడు మ్యాంగో సీజన్ అని మ్యాంగో ష్టమంటుందా వస్ినా
ఉమ్మ్ మ్యాంగో మళ్లీ ముంజలు అది ఉంటాయి అవిష్టం
ఉమ్మ్ నాకూడా నాగుడా ఎ యెంతో సీతాఫల్కాయలు పుచ్చకాయ మామిడి పండ్లు అన్ని రకాల పండ్లు తింటానండి నే ను ఎప్తోసాప్ పోట నచ్చదు నాకు ఉమ్మ్
నేను తింటా కానీ అవంటే ఇష్టం మామిడికాయలు పచ్చివి అంటే ఇష్టం
ప్ప మ్మ్ఉహ్మ్ నాకు పండ్లు అంటే ఇష్టమండి నేను పులిహోర తినుకుంటా మాట్లాడుతున్న మీతోటి ఆకలేస్తుంది నాకు
స
ఉంటాలే ఉమ్మ్ ప ఉమ్మ్ నేదిచేపా ఉమ్మ్ పులిహోర ఇది కూడా చింతపండు తోటే చేశారు ఓ నాల్దది తింటనే ఉన్నా ఆహ్
మీరు తాలింపు కూడా ఎస్తారు కదా తాలింపు కూడా ఎస్తారు కదా
ఏస్తామండి ఉమ్మ్ ఉమ్మ్ మీ అన్న వాళ్ళు కూడా చింతపండు తోటే చేసుకొచ్చారు చాలా బాగుంది
ఊమ్ కొన్ని పులిహోరా తింటే వేడి చేసి
ఎప్పుడో ఒకసారండి రోజు తింటాం ఏమన్నా మీరు దోష మీద తేజకు ఎందుకు వేసారు ఎక్కువ టమాటా చట్నీ వేస్తారా పలీల చట్నీ వేసారా
పల్లీల చట్నీ
రోజు కొ టిఫన్ చేస్తారా మీరు ఊమ్
దోస వద వచ్చేసిన
హు హుమ్ రోజు చేయమండి సమయము ఉండదు చేయనికి
ఊమ్
మీకు నచ్చిన కలర్ ఏంటిదండి
ఏంటండి
మీకు నచ్చిన కలర్ ఏంటిదండి కలరు
అర్థం కాల నాకు నచ్చింది
కలర్ ఏంటిదండి మీకు నచ్చిన కలర్ ఏంటిది అంటున్నాను అలాజేసి అవునఇయ్యలా తెలంగాణ ఆవిర్భవోత్సవ దినోత్సవం అంతా పింకే ఉంటది ఎక్కడ జూసిన బైటో నైటి
మూ..
హు.. ఎక్కడ జూసినా పింక్ ఇవ్వాల మొత్ ఎక్కడ జూసిన పాటలను
ఉమ్..
ఉ... మ్
మీకేకలర్ అంటే ఇష్టం
నాకు స్కైబ్లూ అండ్ వైట్ అంటే ఇష్టమండి నాకు చాలా ఇష్టం ఆ కాంబినేషన్ల ఏడ్రెస్ కనబడ్డ కొనుకుంటాం ఆ కాంబినేషన్ల ఏడ్రెస్ కనబడ్డ కొనుకుంటాం చిన్నప్పటి నుంచ్ చాలా ఇష్టం అలా మాకువేటేన్సి ఉమ్ ఊకాండి మరి మీకు నచ్చిన డ్రెస్ ఏంటిదండి లంగా ఒోణిన పంజబ్ డ్రెస జీన్సా ఊ.. హలో ఏ పన్
కుర్తి లాగు స్ర్టైజెయ్
మ్మ్ హ్మ్ మీరు అలా ఏసుకుంటారా
హ్మ్
నాక్ కుర్తిలేక్ పోయిన నాకు జీన్స్ లాంటె ఇష్టం అండి మ్మ్ మా అమ్మ చిన్నప్పటి నుండి మాకు జీన్స్లే ఏసేది అలా అందర్వి అన్ అందరు అంటరు ఊకే జీన్స్ ఏస్కుంటావ్ ఎందుకని కాని నాక్ జీన్స్ అంటేనే చాలా ఇష్టం అండి ఎంద్ మ్మ్ హ్మ్ జీన్స్ ఏసుకొని షూస్ ఏసుకుంటానండి బాగా అనిపిస్తాది ఆ ఒప్పిడికి
అంటే ఒకళ్ళకి అలవాట మా ఫ్రెండ్ కూడా అంతే ఎప్పుడు జీన్సే కొనుకునె ఇంటాంట లంగావోణీలు ఈ డ్రస్సులు అసలు కదు అంట
అవునా
తనకి అలాగే సేఫ్టీగా సేఫ్టీగ్ ఉంటది
మ్మ్ కొందరు అలానే ఏసుకుంటారు కొందర్ కొందరికి అలానే నచ్చుతాయి కొందర్కి ఇలానా కొందరు చున్నీ లేకుండా డ్రస్ ఏసుకోరు కొందరు అసలు చున్నీ ఏసుకోరు కొందరు పంజాబీ డ్రెస్సులు తప్ప వేరే బట్టలే ఏసుకోరు. అట్లాంటిది కొందరు జీన్స్లు ఏసుకుంటారు అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ఇష్టం ఉంటది కదండి మ్మ్ ఊ నీ నువ్వు ఆ తిన్నానండి బాగుంది పులిగార తిన్నాను చేయగడుకోవాలిగ కూచునాన్ను ఇద్దరు మాట్లాడుతున్నాని మీ పిల్లలు ఏం జేస్తున్నారండి హలో అబ్బ ప్రశాంతంగ్ ఉన్నా రాండి పడుకునందుకు మీకే చాలా అల్లరి అల్లరి ఉంటది వాళ్ళు పడుకుంటే బ్బా పిల్లలు పిల్లల పిడుగుల ఇప్పుడు ఎంత మంది ఉందన్ పిల్లలే పిల్లలు పిల్లలో పిడుగులు ఒక్క మానంగ్ ఇనరు ఒక మాట వినరు ఒక్క దగ్ దగ్గర కూర్చోరు ఆమ్మో తలకాయి నొస్తదండి నాకే అయి హ్మ్ కనీ వాళ్ళ తోటే సంతోషం వాళ్ళది టే వాళ్ళదండి వాళ్ళు లేకుంటే నిమిషం నిద్ర పట్టదు మ్మ్ ఎవరైనా ఎవరి పిల్లలయినా గుడా వాళ్ళక్ ఏదన్ అయితే మనం ప్రాణం బొయినట్ అనిపిస్తది వాళ్ లేకుంటే నిద్రనే బట్టదు సరే అండి మరి నేను చేయగడుక్కుంటాను అప్రావి